నెక్స్ట్ కాల్స్ ఎవరు మాట్లాడుతారు
నేనే
అవునా అడిగావా సరే మీ ఊరు గురించి చెప్పు నాకు కొంచెం మీ ఊరు పేరు చెప్పకుండా మీ ఊరు లో ఏముండే ఏంటి మీగు
మా ఊళ్ళ ఏం లేవు మీ ఊరి గురించే చెప్పు
ఆ మా ఊర్లో ఇరవై ఐదు మా ఊర్లో ఇరవై ఐదు కొంపలు ఉన్నాయి
ఆ ఐరాది కొంపల్లో నలభైఐదు నూట నూట పదహారు మంది ఉ
ఆహా
మావై పంచాయితీ నేను బై ఎలక్షన్స్ లో నెక్స్ట్ ఇయరు సర్పంచ్ గా నిలబడుతున్నాను
నువ్వా
మీ మీరు కూడా ఓటు వేసి నన్ను గెలిపియండి ఆ
ఏం పని లేదా ఏంది
ఏం పని లేదా ఏంది ఏకగ్రహం ఏకాగిరియం చదులకు చూపట్టి ఏకగిరియం
నీకెందుకు
ఏ హోద ఉండాలి
ఉ
గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి అలాంటివి వర్తించవు ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి వర్తిస్తాయి సో నాకు వర్తిస్తాది ఉమ్ ఎంత బెనిఫిట్స్ తెలుసా
వొద్దులేే నాకు బెనిఫిట్స్ చెప్పు ఏమైనా
రేపు ఎటుపోతునవ్
క్ కస్ ఈవినింగ్
హ్మ్ ఉమ్ మీకంటే ఫస్ట్ మాది ఇస్తాను అనుకుంటాగా
చేస్తున్న నాదే అయిపో పొందాలి కానీ నేను చేయట్లేదు కాని మీకు మీకు ఇది ఉంటది గా చూస్ ఆ ఆ అంగన్వాడి సుగుర్షతాను రాస్కో
నాకు పంపు నాకు రాసుకున్నాన
చెబుతా చూడు విను ఫస్ట్ సో ఫస్ట్ పేపర్ పేపరు ఎలాంటే దాన్ని అవసరస్ ఎట్టా ఉంటుందంటే
ఫస్ట్ నువ్వు అప్లై చేయలేదు కదా
చేయకపోయినా చెప్తున్న
ఫస్ట్ నువ్వు అది అప్లై చేస్తే వింటే బాగుంటది నువ్వు అప్లై చేయి నెనెమ్ చెయాలి
అప్పుడం
నువ్ జేవా
నేను మావట్ గ్గర ఏమున్నా ఏం చెయాలి పైసలే ల్యాప్టాప్ ఉంట సరిపోద్దా పైసాల్ ఉండొద ఇంగ్లీష్ ఆథోమటిక్ జనరల్ సైన్స్ హిస్ట్రీ ఆఫ్ ఇండియా ఇండియన్ కల్చర్ ఇండియన్ నేషనల్ మూమెంట్ మెన్ జ్యయోగ్రాఫీ పాలిటీ ఎకనమీ
ఉమ్
కరెంట్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్స్ అండ్ ఇంటర్నేషనల్ని ఇంపార్టెన్స్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ రీజనింగ్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే దాంట్లోనే రజనింగ్స్ బా వస్తుంది పర్సనాలిటీ అండ్ ది క్వ్చన్స్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ గ్యాదరింగ్ ఆర్ట్స్ అండ్ కల్చరు తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ అందా వస్తాయి అన చెంటంటప్పు
మొన్న నీకు ఎవరో మెసేజ్ చేశారు కదా ఇది అంగే మ అప్లై చెయమని
మా మా బ్రదర్ చేయలేదు
అది పడ్డదా మన తెలంగాణలో ఎప్పుడు
ఎప్పుడు త్రీ వీక్స్ అవుతుంది
మరి చెప్పం చెయలేదు ఏమి
మీ అన్నకి చె మ అన్న చెప్తాం మ ఏ మీషో మీషో అని నన్న నడిపిస్తాం ఆయన చెప్పుకుండా నేనేం చెప్తాను నాకు పగుంటాయి కదా వేరే వేరే వేరే చె చూపి ఒక ఒక మెసజ అడిగను నేను చెప్పానా
ఆ
నా నాది నాగే కుదరట్లేదు ఏమని ఇచ్చాను సరే చూద్దాం అని ఇచ్చింటాను
అది ఏపీ లో పడ్డది టిఎస్ లో కాదు అన్నావు
మ్ హు అప్పుడు చెక్ చేసాను పర్లేదు మనకు పడ్డదేమో ఆ కనుక్ కోవలి నువ్ మీ అన్నకు చెప్ సారి
ల్యాప్టాప్ ఉన్నప్పుడు ల్యాప్టాప్ ఉంది కదా కనుక్కోవచ్చుగా నువ్వన్నా
సో నేను ల్యాప్టాప్ ఇస్తాను నాకు అన్ని నేను ఏదో ఇప్పుడు ఎలా ఉంద అంటే నీ మావవత ఎట్లా వుంధి ఆంటే చట్ట పొంది కదా నీక అన్నీ వచ్చు కదా నీక అన్నీ తెలుసు కదా అంటే నాకేం తెలుసు ల్యాప్టాప్ ఉంటే సరిపోతుదా తెల్వాల అన్నీ ఎట్లాద తెస్తాయి అవి వస్తాయి అ పక్కన ఇ ఈ జాబుల పడ్డ ఈ రోజు ఈ జాబుల పడ్డని వస్తాయి త పక్కన
స సర్చ్ చేస్తే చే సర్చ్ చేస్తే చేయలేకపోతేలేదు
అట్లున్నావా నీక అన్నీ తెలుసు నాకు ఎందుకు చెయలేదు అంటే నేను ఏం చెప్తాల దానికి ఆన్సర్
సరే
మీ అన్న ఉమ్
ఎంతేన ఎంతే టైమైంతైంది
ఆ
టైం ఎంత అయింది
ఫైవ్ మినిట్స్ ఆఇంది
ఇంకా పైవ్ మినిట్స్ మంచిగా మాట్లాడు
ఆ వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతాను ఇస్తవ ఒకసారి వాళ్ళతో మాట్లాడుతాను
అర్ధం కాలెద్
ఇరే వాళ్ళు మీ పక్కనేవారైనా ఉంటే వాళ్ళకి ఇవ్వవా ఫోన్ మాట్లాడ్ వాళ్ళతో నా టాస్క్ ఐ టాస్క్ లున్నాయ్ ఇంకో ముడు టాస్క్ లోన్నాయ్ ఆ టాస్క్ లో నేను కంప్లీట్ చేస్త నువ్ వేరే వాళ్ళకి ఇస్తే నో
నాకు ఫైవ్ టాస్క్ లు ఉన్నాయ్ నిను మాట్లాడొచ్చు ఫైవ్ టాస్క్ లు
అదే నీతో ఇంట్రాక్ట్ మంచి ఇంట్రాక్షన్ లేరు వేరేవాళ్ళ
నువ్వు మంచిగా మాట్లాడట్లేవ్ కదా ఈది యాప్ అని తెలిసి కూడా కొంచెం మంచిగా రావాలిగా మాటలు
మరేది మరి నువ్వు మాట్లా
నువ్వెట్ల మాట్లాడతాన్నవ్ భాగోతం మ్ ఇది అది అది వాళ్ళు వింటారు వినే వాళ్ళు ఏమనుకుంటరు
ఏమనుకుంటారు ఏమైనా అనుకోని
చెప్పాలి
హుమ్
ఇంగ్లీష్ నేర్చుకోవాలబ్బా మంచిగా
నేర్
ఏమన్న యాప్ అప్లికేషన్స్ చెప్ ప్పు మంచి యాప్ నాకు వా వ్
ఈ మధ్య ఒక యాప్ ట్రెండ్ అయింది కదా
ఏంటిది నేర్చుకోనా
నువ్వా సమ్థింగ్ ఏదో నేర్చుకో ఆ నేర్చుకో కాపోతే దాంట్లో ఎం రాట్లేదు మనీ డబ్బులు కట్టా అంతే ఆల్రెడీ ట్రై చేసినా ఒకసారి మా మేడమ్ చెప్తే
ఆ డబ్బు కట్టి
ఆ డబ్బులేం కట్లేదు అది మనీ అడు గుతుంది స్ట్రక్ అయితాంది అసలు ఏం అర్థం కాట్లే యాప్
అవున
గ చాట్ జిపిటి బెటర్
చాట్ జిపిటితొ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా
ఆ నేర్చుకోవచ్చు
ఆహ అదే చూద్దాం నేర్చుకుంటా ఒక నోట్స్ మంచి నోట్స్ రాసుకుంటా మనం జనరల్ గా డైలీ ఏ పదాలు వాడుతాం ఎందుకు
ఈ రూమ్ లో ఉండి చికాకు లెత్తాంది
అవును
కొంచెం స్నాక్స్ అన్న కొనుకోచుకుంట బయటకి పంపుతే అయిపోయిది
ఆర్డర్ పెడతానా ఆర్డర్ బెట్నా
వద్దు ఆర్డర్ పెట్టుకోవద్దు మ్ మాకు అలో లేదు
అలో లేదు సరే అక్కడ పెట్టి ఎల్తాను నువ్వు పోయి తీసుకో ఉందా ఇప్పుడు ప్రజెంట్ ఇంటికెళ్తున్నవ
ఇది మేడమ్ వాల ఇల్లే ఇది
మాకు పక్కనే కదా వాళ్ళిళ్ళు
ఇంటికెళ్ళొచ్చింది
మళ్ళ సూడు
ఆ పోయిద్ది కానీ కింద వంట వాల్లే ఎవరినడిగి ఆర్డర్ పెట్టినావ్ అంటారు
అవునా
అందుకే వద్దు నాకు ఏ ఆర్డర్ వద్
హుమ్ హు
బయటికి పం బయటి పంపితే లేదు యాప్స్ మొత్తం డిలీ చేసిన
హుమ్ మంచి పని చేసావ్ హ్యాంగ్ అవుతుందా ఫోను
కాదు
ఉ
ఉంచుకోబుద్ది కాలేదు
ఓకే స్మైల్ రో
నా ఫోన్ ఏమ్ స్ట్రక్ అవలేదు నాకే వద్దు అనిపిచ్చింది ఉన్నాయి యాప్స్ ఉన్నాయి కనీ నాకేం వద్దు నాకు ఏ ఆర్డర్స్ ఒద్దు నా దగ్గర నాయ్ గాదు
ఓకే
వేరే వాళ్లే
ఇంకా మల కుట్టొచ్చుగా మరి మీ కాడ్ ఎందుక్
ఉంచుకోవాలి నాకు కావాలి అవసరం బడిద్దని ఉంచుకున్నా
హ్మ్ హు సర్లెండి మొత్తం నైటీన్ నా ఈరోజు ఫిఫ్టీన్ కదా ఫిఫ్టీన్ అంటే మీకు స్టైఫన్ రేపు పడతదా
ఏమో చూస్తాం దానికే
అడిగావ మీ మేడం ని
నేనే అడగలి మా సార్
నువ్వెందుకు అడుగుతావ్ వేరే వాళ్లు నువ్
నేన్నే స్ట్రైపండ్ ని మిస్సయిపోయింది నీళ్ళు నీళ్ళు
నువ్వా
ఆ
నిన్ను నీకు నువ్వే అనుకుంటున్నావా ఏంటి
లేదు
మ్
టెల్
ఎవరు బెట్టారు
మేడం వాళ్
మేడం వాళ్ళు పెట్టారా
ఆ
మరి స్టైఫన్ లేదన్వవ్ గద మీకే రావట్లేగా స్టైఫన్ మరి ఎట్లా
కోలో సార్వాన్ని
ఉహు అన్ని నంబర్లు ఉన్నయ
సార్ నంబర్ ఉంది సార్ కి మెసేజ్ చేస్తే సారూ చెప్తడు
ఊ
ఏమన్న జెప్తడు వస్తాయా రావా అని
ఊ
సాధ్యత పక్కా వస్తయి అదొక నమకం కని సార్ బిజీ గా ఉంటాడు ఈ టైమ్ కి సండే రోజ జెత్తే బాగోదారి చెయలే ఆది తర్వాజ జిత్త చేసి అడుగుతా
లేదు
ఏ ఏమంటవ్ ఉమ్ అదే ఒకే సేవంటి నువ్వేం చేస్తాన్నావ్ చెప్పు
ఊ
పడుకోనీలేచినవా
పడుకోవాలే తిన్నాను ఇప్పుడే
ఆ ఇంతసేపు బడుకున్నాను నువ్వదా పడుకోలే ఇందావా
మ్
ఇందాక పడుకోలేదా
పడుకోలే పడుకోద
ఇం ఇప్పుడు ఈ టైం ఎంత ఐతుంది
మూడైతవా
స్త్రీ దాటిందా
ఆ ఫోర్ ఫైవ్ అయింది
ఫోర్ ఫై ఐందా
ఉ
మేము పడుకుంటాం కాస్త వాకింగ్ కెళ్ళి బయటికి
అవసరం లేదు
ఉమ్
ఇందాగల లేదు
ఏ కాలమైనా ఈవినింగ్ అంటే ఈవినింగ్ ఏ
ఉమ్
హలో
చెప్పు